హలో. బాగున్నావా.
బావున్నా నువ్వు బాగున్నావా. గ్యాలరీ లల్ల ఫొటోస్ చూస్తున్నా ట్రావెల్వి అంటే.
ఆ. ట్ర్రావెల్ ఫోటోసా ఎక్కడివి.
ఇప్పుడు సమ్మర్ వెకేషన్ అనీ, ఫ్యామిలీతో.
ఉం ఆహో ఉమ్. బానుందిందా హైదరాబాద్ ఫేమస్. ప్లేసెస్ కదా, ఫేమస్ ప్లేస్. దాంట్లో కూడా ఇంకా ఫేమస్ ఉంటాయి గద, ఏమేంమ్ విజిట్ చేసినావు.
రామోజి ఫిల్మ్ సిటీ తాజ్ మహల్.
ఉమ్.
చార్మి మేడం.
ఆ చార్ మినార్ చార్ మినార్లు కాదు, చార్ మినార్ ఉ.
ఇంకా టెంపుల్స్ చాలా బాగున్నాంది.
ఆ.
హమ్.
ఇంకా నా. ఉ ఓల్డ్ బిల్డింగ్ శుద్దాం అని చాలా ఇష్టం మని. ప్లేస్ హిస్టారికల్ ప్లేస్ కదా, ఇంకా ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉండది, అక్కడే ఉంటుంది హైదరాబాద్ లోని.
ఆ ప్రతి అది ఓల్డ్ బిల్డింగ్ అయిన ప్రతి దానికి ఒక హిస్టరీ ఉంటుంది అబ్బా బాగా.
ఉమ్ అవును అసలు మొత్తం హిస్. హిస్టరీ సబ్జెక్ట ల్లో కూడా వొస్. అనింది ఇట్లా. గర్ల్స్ ఈ వీళ్ళు వీళ్ళు అ ఇంకా నువ్వు రీసెంట్ గా చూసిన బెస్ట్ బిల్డింగ్ ఏంటి ఎక్కడ
అ అక్కడ నా ఒక పెద్ద ఎంట్రెన్స్ మరి పెద్ద పెద్ద బ్యూటీ అంటే అంటే చాలా అందంగా ఉన్నాయ అన్నమాట పిల్లట్ వాటి మీ రా రాతితోనే చెక్కారు శిల్పులు ఆ పెద్ద పెద్ద ఆ సంత ప్రశాంత్ పైన అంతా బాగుంది
అంటే ఆ కాలంలో మొత్తం హ్యాండ్ తనే చెకుతా నిన్నారులే అసలు ఎ ఓపి కౌసలు వాళ్ళకి
మనము ఇప్పుడ ఏంది ఒక బుక్ లో ఒక పేజ్ లో డ్రాయింగ్ే వెళ్లేము అప్పుడు వాళ్ళు చూడు వాళ్ళపైనే అలా మంచి మంచిగా వసారు
ఉ అవును ఫొటోస్ తీసుకున్నావా
అంతా ఉంచింది పలేసెస్ మయనాక తీసుకో ఉంటా మ కావటి
అంటే బాగుంటాయి న చూసే నాకి పంపు మలా నేను చూస్తా
సరే కనిపిస్తారు
ఇంకా నాకు ఇంకా వచ్చి నాకు మోడ్రన్ స్కై క్రాపర్స్ కూడా చాలా నచ్చుతాయి ఎంత బాగుంటాయో అవి
అవి నైట్ అంటే నైట్ టైం లైట్స్ లో బాగా కనిపిస్తాయి కదా చూడ్డానికి బాగుంటది అక్కడే ఉండాలనిపిస్తుంది
ఉ అవును ఇంకా ఒక బిల్డింగ్ ని డిజైన్ చేయడానికి అసలు ఎంత ప్లానింగ్ అవస్ అసలుము కదా అసలు ప్లానింగ్ ప్లాటింగ్ అంటే ఇక్కడ నుంచో దాన్ని కన్స్ట్రక్ట్ చేయాలా
ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఫివలి ఇంజనీర్ కన్నా ముందున్న వాళ్ళే బెటరు ఆ కాలంలోనే అంత మంచి ఐడియాస్ ఉపయోగించ బాగా పెతున్నారు
హు అవును
ఉ
ఆర్కిటెక్ట్ కి చాలా క్రియేటివిటీ ఉండాలి ఇవంతా చేయాలంటే
అవును మరి అది అంటే కొందరు బాగా ఇంట్రెస్టింగ్ ఆఫీ లోనే మంచిగా చేస్తూ ఉంటారు
హ
నీకేమన్నా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుందా ని ఆర్కిటెక్ట్ ఫ్యచర్ ఫీల్డ్
అంటే ఒక్కొసారి అనిపిస్తది మంచిగా చెయ్యొచ్చు కదా అంటే ఈ మనం కొత్త కొత్త కొత్త డిజైన్స్ క్రియేట్ చేసే కొద్టి మన మనకే ఆనందాన్నిస్తది
ఉ అవును నువ్వు ఆర్కిటెక్ట్ అయితే ఎలా బిల్డింగ్ డిజైన్ చేస్తావు ఏమన్నా ఎప్పుడన్నా అనుకున్నావా
ఏ అనుకోలేదు కానీ ఇంకా ఎక్కువ ఫ్రెండ్లీగా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తే బాగుంటుంది అనుకున్నాను
హు అవును ఇంకా సోలార్ ప్యానెల్స్ ఉంటాయి ఆ దాంట్లో ఎక్కువ ఫ్రెండ్లీ అంటే ఇంగా అంత నేచర్ కి అడ్వాంటేజ్ లాగ
సోలార్ ప్యాం కూడా పెడితే బెస్ట్ మళ్ళీ ఇంకా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కూడా పెడితే బాగుంటుంది అనుకుంటాము
ఉ మంచి ఐడియా
మచ్చ డిజైన్స్ చేస్తా
నేనే ఏం ఒక పెద్ద లైబ్ర ప్రైబ్రరీ ఒక పెద్ద గార్డెన్ ఉంటే చాలు నాకి అట్లా అట్లా ప్లాన్ చేసుకున్న అంతే
బెటర్లే ప్రాఫిట్ లో చళ్తా అలా ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంటంది చదవాలని
ఉ
మీకు బుక్స్ అంతా ఇష్టమా
ఉ చాలా ఇష్టం బుక్స్ అంటే రోజు ఒక టూ త్రీ బుక్స్ అయినా చదివి పక్కన వేస్తా అంటా అసలే సైన్ ప్లేసెస్ లో బుక్స్ చదవడం అంటే ఎంత ఇష్టమో నాకి అ ఇంకా మరి డ్రీమ్
చెట్లు ఉండాలినుకుంటానావ
అంతే చెప్పలేదా పెద్ద టెర్ర ఇది గార్డ న్ ఉంటే స ఏ ఇంకా
ఉంకద్ రోడ్డుంద ఏం చెప్పు బిల్డింగ్
ఆం ఆ
గార్డెన్ లో ఏ ఏ చెట్లు బెట్టర్ అనుకున్
ఇంకా ఈవినింగ్ కాఫీ సన్సెట్ చూడాలి అని ఉంటుంది కదా
అవును టెర్రస్ గార్డెన్ లో ఏమేం చెట్లు పెట్టాలనుకున్నావ్ ప్లాంట్స్
ఊ ఇంకా టెర్రస్ గార్డెన్ ఉండాలి అసలు ఎన్
అదే ఏమేం ప్లా పెంచాలనుకుంటున్నావు అంటు
అంటే ప్లాంట్స్ అంటే ఏమైనా మనకి యూస్ఫుల్ అయ్యే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ పూలు అంతా
ఇంకా మీకి అపార్ట్మెంట్స్ ఇష్టమా లేకపోతే చిన్నగా హౌస్ ఉంటే సరిపోద్దా
ఊ డే ప్లాన్ట్స్ అంటే మనకేమైనా యూస్ఫుల్ గా ఉంటే బావుంటుంది అని నా అభిప్రాయం ఇప్పుడు ఎన్నో షో షో చెట్లు అంటా అవంతా ఏమి అవంతా ఊరికి షోకే కదా ఏమైనా మనకి యూస్ ఉంటే బావుంటుంది అని కొంచెం నా ఆలోచన ఊ ఇంకా అపాట్మె అపార్ట్మెంట్స్ ఏమైనా ఇష్టమా
పాట్మెంట్స్ ఏం ఇష్టం లేదు ఒక చిన్న ఇల్లున్నా అంటే ఇప్పుడు మూవీస్ లో చూస్తా ఉంటాం ఇప్పుడు ఇట్లా ఇల్లు మధ్యలో ఇట్లా కొంచెం వచ్చేసి అందులో వాటర్ వేసి ఫ్లవర్స్ ఏసి
ఊ ఊ
అట్లా అంటే బా ప్రశాంతంగా బాగుంటుంది
అమ్మో సెక్యూర్ సెక్యూరిటీ కూడా ఉందా
కేరళలో మంచిగా ఉంటాయి ఇల్లు బా ప్రశాంతం గా అలా ఒక ఒకటి కట్టుకుంటే చాలుే
నేనేప్పుడో చిన్నప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళిన్నారు వీళ్ళందరూ
ఆవునా
మ్ ఒక హిస్టారి హిస్టారికల్ బిల్డింగ్స్ లో నీకు నచ్చిన ఫీచర్ ఏంటి
ఏం కాదు రాత్రల పైన చెక్కింటారు కదా డిఫరెంట్ ఇగ బొమ్మలు అలా అవి
మ్ మాకు పెద్ద పెద్ద పిల్లర్స్ ఉంటాయి కదా అవి బాగా ఇష్టూ
మ్ ఇట్ల పాతకాలం ఇంట్లో అన్నిట్లోన ఉంటే ఏదైనా ఒక స్టోరీ ఉంటది దానిపైన ఉన్న బొమ్మలకి వాటిర్ పంటా
అ బిల్డింగ్స్ లో డీటెయిల్స్ చాలా ఉ ంట
అదే ఇంకా ఆ కాలంలో టెక్నాలజీ త నా కూడా బా మంచి అద్భుతమైన శీపల్ బాగా చెప్పారు
అవును
మరి ఫ్యూచర్ లో స్మార్ట్ బిల్డింగ్స్ గురించి ఏమన్నా అనుకోు పలవాన్
అదే నన్ను ఎక్కువ ఇంప్రెస్ట్ చేస్తుంది అవి
ఉ ఇప్పు కా వయిస్ కంట్రోల్ పస్
ఇంకా వచ్చి లైట్స్ డోర్స్ సెక్యూరిటీస్ అన్నీ ఆటోమేటెడ్ ఉంటాయి కదా ఆ
కుొబేబు
ఉ అవును ఒక ఛాన్స్ వస్తే ఈ ఫేమస్ బిల్డింగ్ కి విజిట్ చేయాలి అనుకుంటాను నేన నువ్వుూ ఇక్కడ వెల్తవు చా వస్తయి
షెంపూస్ వెళ్తాను టెంపుల్స్ కి వెళ్తాను
ఓహో టెంపుల్స్ మంచి చాయిస్ స నేనొచ్చి తాజ్మహల్ బూడ్జ ఖలీఫా ఇదంటా అనుకుంటాను
అవి ఎత్తుగా ఉంటాయి కదా ఏం భయం మీద
ఉ ఫస్ట్ చూస్తే కదా బస్ చాన్స్ రావాలద్దదు చూసి చాన్స్
అలే ఇంకెలాగో హాలిడేస్ వస్తే ఫ్యామిలీతో ఉన్న సే కొన్న వెళ్ళండి అక్కడికి పోతే చాలా కొత్త విష నేర్చుకోవచ్చు
మ్మ్ మ్మ్ అవును అసలు ఈ బిల్డింగ్ గురించ్ నేన్ మాట్లాడితే అసలు చానా ఇంట్రెస్ట్ ఉంటుంది ఎప్పుడు టైం అయిపోతుందా ఐయిపోతుంది
అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళకి కొంచెం మంచిగా తెల్స్ చిన్న వాళ్ళయితే అన్ని బాగా ఎక్స్ప్లెన్ చేస్తారు బావుంటాది.
మ్ అవ్ను
ఎవరైనా ముసలి వాళ్ళు అలా ఉంటే తీస్కెళ్ళండి అన్ని బాగా చూపిస్తారు చెప్తారు.
హ్మ్మ్ వాళ్ళకి అంట హిస్టరీ గురించి బాగా తెలుసు కదా ఓల్డ్ వార్ వన్ను టూ త్రీ కూడా త్రీ జా ఇట్ టు కూడా చెప్తారు మంచ్ యా ఇట్లా అయింది అట్లా అయిందని సరే అయితే మా అమ్మ పిలుస్తా ఉంది మాళ్ కాల్ చేస్తాం.
హ్మ్మ్ బాయ్